హలో హలో హా వచ్చింది వచ్చింది
ఉ నేను రాదేమో ఇంకా ఫెయిల్ అవుతుందేమో అనవసరంగా రిస్క్ తీసుకుంటాన్నామేమో అనుకున్నా
కష్టం
ఇట్లనే మేలు అందరినీ అడిగే బదులు
మనకే మనకే ఇచ్చి
ఏమో తెలీదు కొత్త నెంబర్ లోనే ఉండింది ఆడ పైన మెన్షన్ లో అందుకని చెప్పే అంత మంది కడ చేస్తాము అనుకుంటావుడి
హ్మ్మ్ హలో
హ తమ్ముడు
ఆ అక్క
పల్ల తమ్ముడు ఇంకా నువ్వే
అదేవుందమ్మ
మాదే ముంది స్వామిని మీకంటే
ఉమ్మమ్మో మీ పెద్దోళ్ళు కదా సీనియర్లు
పేరుకే పెద్దంతే
ఉమ్
హ్మ్మ్
హ్మ్మ్ బడ్డే ఎప్పుడక్క మీది మో నవంబరు
విష్ చేస్తివి గా నువ్వు కూడా
అప్పుడు ఇంటికడ ఉన్నార బర్త్డే రోజు
అవును ఇంటి దగ్గర ఉంటి గా అప్పుడు
మళ్లా వస్తున్నాగా బడ్డే
ఓ మళ్ళా ఇక ఎప్పుడు నేను ఇంకుండనులేండి అప్పటికి వెళ్ళిపోతా
ఉమ్
హ్మ్మ్ మా రూమ్ పక్కనో పాపం ఇ ఏమిష్టమాక్కా అడుగుతా అంట పోయ త అప్పుడు వేాలనే నాకు ఏం ఇష్టండేదని చెప్తా
చెప్పండి మటన్ బిర్యానీ కావాలని
అట్టేం లేదు ఎందుకు నాకు నచ్చ నాకే నచ్చదట పైనాపిల్ ఇద్దామంట కొన్ని బ్యాంగిసట్ట్ అని చెప్తే సరే అనీ ఎంతే నాతోక్కు చంరోజులూ ఉన్నారు కదా
అవునవునులే
అందుకని చెప్ప ఏదో ఒకటి అలా అక్కక్కని వాళ్ళు
హ్మ్మ్
హ్మ్మ్
లేకపోతే గిఫ్ట్ కావాలని డ్రెస్ అడగండిచ్చదేమో
అట్ట అడకు తాముడు మరి చెప్పినారని చెప్పి మరి ఎక్కువ అట్ట అడకుదు
ఏమింది అడిగింది జమా చెప్పు దంట్ల ఏం ఉంది జెప్పు హ్మ్మ్ లచ్చన్న గోల్డ్ ఏం అన్న పెడ్తారేమో అడుగు
కోరళ్ళు పెద్ద పెద్దగా ఉన్నాయి గద తమ్ముడు నికి
ఇప్పుడు ఇప్పుడు వాళ్ళుఅడిగినప్పుడు మనం కాదు అన్నం కదా
కానీ అట్టగా అడగూదు పెడుతున్నారు కదా అని చెప్పి
మమ్మల్ని ఎవరు అడగట్లేదా మరిగా
ఎమ్మల్ందుకడగరు
ఇంకెవ్వరు అడగరు అడిగితే బన్నీ ఊ
అవు నేను ఎన్ని రోజులు ఉన్నా కాబట్టి అట్ల అంతే
మననడిగితే అన్నీ పద్ద పద్ద కోరికలు కోరాలే చినోడితే ఏముంట టదే వాళ్ళు ఇస్తున్నారంటే గుర్తుండి పోవాల ఒకటి మీర్ పలానోలు ఒకటి ఇచ్చారు గుర్తు గా అని
ఆ
ఇప్పుడు చెందుకి ప ప్రేమ్ ఒకటిచ్చె అప్పుడు మాట్లాడిన మాట్ గాడి పోయిన గుర్తుండి పోద్ధి కదా మా బావ రేప్ బర్డెకి ఇలా ఇచ్చేడని నేన్ మాట్లాడిన్న జర మాట్లాడ పోయిన చూసినప్పుడల గుర్తొస్తాది ఊ ఆ మారి గుర్తుండి పోవాల నేన్ ఇచ్చినట్టు
మ తమ్ముడు
ఊ
అవును అంటున్నా
ఊ నీకనే ఏదోటియలా గుర్తుం పోవడానికి
పొతలంగవట్ టెన్ డేస్ ఉంటే నేనానింగిచ్చు
ఏదో ఒటి
అస నువ్వు కాలేజ్కే రావు ఇగ నువ్వు నాకు ఇస్తావా వచ్చి ఓ రక్షాబంధన్కే రాలేదు
రక్షబంధన్ కా అది ఆడుందే వచ్చెదాన్కన్న ఊ సోమార మస్తల్లా అపుడు బస్ ద ఏదో ఒకటి
అహ సోమవారం మోస్తవో లేదో నా
కన్ఫామ్ గా వస్తా మీకు కన్ఫామ్ మీ ఇగో మీరు ఫోన్ చేస్తే ఎత్తల గాని
ఆ అంటే ఒకేళ నైన్ టు అహ టెన్ టు ఆ మధ్యలో చేయ మాకు ఎందుకంటే ఎగ్జామ్ కద ఉంటుంది
ఆహా పెన్నించ కాలీ అమ్మే
ఆ టెన్ లోపు అంతకు ముందు వన్ ట్వల్వ్ వన్ కి
కాండి
ఆ అవి బ్రేక్ టైమ్స్ కదా ఆ ఈ రోజ్ అసలే ఎగ్జామ్ చూడు స్వామి నా గుండల్ లో రైలు పరిగెత్తినయి ఆడ సిసి కెమెరా పక్కనా ఫోన్ పై కితే క్యా నువ్ ఎలా కనిపిస్తవ్ ఫోన్ ఆడుతు ఎగ్జామ్ ల అంటారని అదో భయము మాట్లాడలేను ఆ నేన్ ఎత్తిన అక్కడికి నాకు మాట్లాడక్కవాలి అంత సైలెంట్గా ఉంటే నేను హలో అంటే ఇప్పుడు నాకు ఇనిపిచేస్తది అని చెప్పి ఎందుకంటే సరే లేదు పని లో ఉన్నట్టు వున్నారు కట్ చేసి ఉహు ఇక్కడ నాకు భయం వేసేసింది ఇంకెవరు మాట్లాడట్లేదు ఇప్పుడు నేను నాదే సౌండ్ వస్తుంది మాట్లాడితే అందుకని చెప్పి కట్ చేసేసా
ఇవి ఎగ్జామ్ రాస్తా ఉన్న ఫోన్ ఎవరిన్న చూస్తే సపక్క అని
చూడకుండా రాయలా అందుకే కదా అహల్య అచిత బాగా రాస్త్ స్తరు అంట కాఫీలు నేనే రాయలేను నేను దొరికిపోతా అసలు నేను చూసి రాసినా న కూడా దొరికిపోత పక్కన దాంట్లో నుంచి
ఉహు
తెరిసిపోతది వాళ్ళకి
హ్మ్మ్
అ
భయపడకుంటా రయాలి ఎగ్జామ్ ఇప్పుడు దొరక కూడదు ఎవరు ఒకరు దొరక్కుంటా వాళ్ళ
వాళ్ళు బాగా రాస్త్
హ్మ్మ్ నేను కూడా రాసిన పబ్లిక్ టెన్త్ పబ్లిక్ లో రాశాను న్న చుట్టాలు బాగా ఇంటర్లో గానీ
అట్ రాస్తాం మామూలంగా ఆ
నేను చదివిందేమి నెల్లూరు శ్రీ చైతన్య చదివ సెంటర్ ఏమంటే టే గర్ల్స్ కాలేజ్ లో పడ్డా డిగ్రీ ఉంది చూడు ఆడ ఉ చిన్ననేగదు అందుకనే రెండు ఫైల్ అయిపోఇండే రెండు పోయినాయి హ్మ్మ్